హలో
వినిపిస్తుందా
ఉ వినిపిస్తోంది
ఏం చేస్తున్నారు
ఏం చెయలేదు తినేసి వచ్చినాను
ఎం పెట్టారు మేస్లో
ఏముంది అది మధ్యాహ్నందే చెప్పాలంటే మధ్యాహ్నం అదేదో వెజిటబుల్ పలవరా చేసి
ఈ రోజు శనివారం దోశ పెడతారు కదా
ఆ కానీ ఏమో పెట్టలేదు ఆ రైసు మళ్ళ దాంతో పాటు మామూలు అన్నము పప్ పు లేదులే ఇది వంకాయ కూర తర్వాత కేసీరీబాద్ మధ్యాహ్నం ది అట్లే ఉంది అది దాంట్లోకి పెరుగు పచ్చడి ఉంది
ఆహ
ఇంక దాని తర్వాత దీనికి అడిషనల్గా ఏంది ఉంది రా ఎక్స్ట్రా అంటే పంచామృతం ఉంది
ఆహ
అది మాత్రం టేస్ట్ బాగుంది రెండు సార్లు వేసుకొన్ తాగిన నేను అన్నాం దీనే లోపలే వేసుకో కొన్ తాగేసిరి చాల వరకు
ఇంతకు ముందులానే ఫుడ్ ఎక్కువ తక్కువ వస్తుంది సరిపోతుందా
ఉండేది ఎనిమిది మందే కదా కాబట్టి సరి పోతాది ఇంక మిగులుతాంది కూడ ఉమ్
ఓనర్స్ ఎట్ల మన దాంట్లోనే పడుకుంటున్నార లేకపోతే
లేదు ఇప్పుటికైతే ఎవరు లేరు నాకు తెలిసినంత వర కూ ఈ రోజ ఏమి ఉండరు వాళ్ళెవరు
ఉమ్
ఉమ్ రేపు నుంచి ఏమన్నా లగే అంటే ఏమన్నా షిఫ్ట్ చేసి ఏమైన్నా వస్తారేమో తెలీయదు
ఉహు పీజి మాత్రం బాగ ఉంది తర్ బాగా ఆర్గనైజ్ చేస్తార్
అదే అదే అదే అందుకే చూపించింది మళ్ళా అవి దేవుడివే వితించేస్తారేమో రేపటి అని మీరు ఎట్
ఆ అప్పుడే నా రూమ్ మేట్ ఇంకో పాప ఫోన్ చేసింది
ఉ
ఇంక సాయంత్రం నుంచి నేను చేస్తా ఆ పాప ఎత్తేది ఆపాప్ చూస్తే నేను ఎస్తాను ఇంకా చేస్ తుంది అని చెప్పి ఇంకా తనతో మాట్లాడుతునేసరికి కాల్ కట్ అయిపోయింది రేపు వస్తుందంటే రేపు మధ్యాహ్నం నుంచి
ఉహు
హు
ఉ
ఇంకేం అండి విశేషాలు.
చెప్పాలి మీరె ఏముంటాయి మేము ఒక రూమ్ లో ఉండే ట్ వొళ్ళం మాకు ఎట్ల ఉంటాయి విశేషాలు
ఆ అది కరెక్ట్టె లే అండి నాది ఏముంది లె లేసామ తిన్నామా పడుకున్నామా ధ ఆ ఏం తిన్నా ఆ పెరుగన్నం తిన్నా
పెరుగన్నం ఉత్త పెరుగన్నమేన ఇంకేం లేదా
ఆ లేదు ఇందక్ కి గోబీ తెప్పించుకొని తిన్నాను అది చాలా ఫుల్లుగా ఉంది
ఉహు
అందుకని ఇంక పెరుగన్నం
ఉమ్
అవును మీకు ఇష్టమైన పండగ ఏమి?
నాకు ఇష్టమైన పండుగ అంటే వినాయక చవితి. ఎందుకంటే ఎందుకంటే వినాయకచవితప్పుడు ఇంట్లో చిన్ని వినాయకుడు ని తెచ్చు కొని పెట్టుకుంటాము చిన్నప్పటి నుండి నాకేం అలవాట్రా అంటే ఆ చిన్న వినాయకుడిని పెట్టుకున్నానుకో దాని దగ్గరవి మాట్లాడుత దా ముచ్చట్ పెట్టుకుంటాను నేను ఇప్పుడికి కూడా అంతే పిచ్చిదా అని అనుకోవాలి ఎవరన్నా
ఆ
పొయ్యి ముచ్చట్లు పెట్టుకుంటా చెప్తాను ఇట్లా ఇట్లా అన్ని చెప్పుకుంటా కూర్చుంటాడా
ఆహా
ఆ అంటే మంచిగా, చెడ్డగా ఒక ఒక స్నేహితుడిలాగా అనమాట. డ అట్లా అనుకునేస్తా ఊహించుకునేస్తా ఆడుండాడు నేను చెప్పుకుంటా అన్నానని
ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఇంట్లో వినాయకుడిని?
మేము మామూలుగా అయితే చాలా వరకు ఒక రోజే పెట్టుకుంటాం ఎందుకంటే మళ్ళీ దీపాలు పె ట్టాలా అంటే దీపం మారకోకుండా పెట్టాలా అ అంతా ఉండది కాబ ట్టి మేము ఒక రోజే పెట్టుకుంటాము కానీ కొన్ని కొన్నిసార్లు మూడు రోజులు కూడా పెట్టుకుంటాము.
ఓకే వీధిలో పెట్టడం అట్లా ఏం లేదా?
ఆ మేముండే ఊరిలో మేము ఇప్పుడు మనాన్న జాబ్ కోసం అని చెప్తున్నాం కదా ఆ ఊరిలో అయితే వీధి వీధికి వినాయకుడే వీధి వీధికి వినాయకుడే నువ్వు అసలు చూసుకుంట పోతే ఫరై ఎగజాంపుల్ వ చప్ప కుంటే ఆ నువ్వు చూసుకుంటా పోయినావ అనుకో ఈవినింగ్
ఆ
ప్రసాదాలు పెడతారు గుడి ఆడ వినాయకుల దగ్గర అట్లు నువ్వు తినుగుంట చూసు కుంట పోయినావ్ అనుకో నికడుపు ఫుల్ అయిపోయి ఇంక మిగిలిపోతది కూడా అన్ని ఉంటాయి. పోతా ఉంటే వస్తా ఉంటాయి. పోతా ఉంటే వస్తా ఉంటాయి వినాయకుళ్లు.
ఏమన్నా దేవుడి దగ్గర పెట్టి ప్రసాదం చాలా రుచి వస్తది కదా
ఆ పులిహోర, చిత్రాన్నం, శనగలు పప్పుల్ పొడి
జీల చేసి పెడితే అ
ఉండదు పండగ రోజు పెడితే మళ్ళీ బావుంటది.
బావుంటది మళ్ళీ
ఉహు అట్లా అన్నమాట చాలా బాగుంటాయి రకరకాల వినాయకులు తే స్తారు అంటే గాజులతో చేసిన వినాయకుడు టీక ప్పులతో చేసిన వినాయకుడు, బిస్కెట్లతో చేసిన వినాయకుడు
ఎక్కడ లేని కొత్త కొత్త ఆలోచనలన్నీ వ
అవును బాహుబలి వినాయకుడు వస్తాడు. రాకెట్ లో పోయే వినాయకుడు వస్తాడు.
ఆ ఆ అవును
ఇంకా మై మే మా మేముండే ద గ్గర వీధిలో అయితే వినాయకుడిని బెడతారా?
హమ్
అక్కడ వచ్చేసి ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ప్ర తిసారి అట్లా చేస్తారులేండి ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా ఇల్లు ఇల్లుకి ఇంతింత మంది ఇన్ని ఇన్ని వంటకాలు అని చెప్పి అనుకుంటారు
ఉం
వాళ్ళందరూ అన్నన్ని వంటకాలు వండుతారు ముందుసారి నూట ఎనిమిది రకాల వంటకాలు బెట్టినారు వినాయకుడికి
ఓహో
ఉమ్ అన్ని కొంచెం కొంచెం కొంచెం కొంచెంగా రోజు అన్న ప్రసాదాలు పంచుతారు సాయంత్రం అయితే
ఎన్ని రోజులకి తీసేస్తారు తొమ్మిదా పదకొండా
ఆహ లేదు లేదు మా దగ్గర మూడు రోజులు గాని ఐదు రోజులు గాని తొమ్మిది రోజులు పదకొండు రోజులు పెట్టుకోరు
ఆ ఉహు
లేదా ఐదు రోజుల్లో అయిపోగొట్టేస్తారు దాన్ని
ఆహా మేమున్న అపార్ట్మెంట్ ఇంట్లో మాక్సిమం తొమ్మిది రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజుల్లో పెడతారు సేమ్ మాది అం తే అందరు చెందాలేస్తాం పెద్ద వినాయకుని తీసుకొనిచ్చి పెడతారు ఇంకా ప్రసాదాలు పెడతారు రోజు డ్యాన్స్లు ఇంకా ఏవో చిన్నపిల్లలకి గేమ్స్ పెట్టి ఎవరు విన్నయితే వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వడం ఇంకా మన ఉమ్ ఉం ఆ ఇంకా మన ఏజ్ వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు ఇంకా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందని ఏదో ఒక బహుమతి ఇస్తారు ఇంకా వినా కున్ని నిమజ్జనం చేసే రోజయితే మొత్తం అపార్ట్మెంట్స్ అంతా ఒకసారి తిప్పి ఆ లడ్డు వేలం పాటు ఒకటి ఉంటాది కదా ఆ ఆ అట్లా చేసి ప్రసాదం మొత్తం పంచేసి ఇక ఆడ మగ తేడానే లియే అంటే ఇక్కడ మేము ఉండే దగ్గర్ చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉంటారు
ఉమ్
ఇంకా ఆడవాళ్ళలా మగవాళ్ళలా ఎవరు పడితే వాళ్ళ అందరు డాన్స్ లు వేస్తారు ఇంక పోయి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు బాగా చేస్తారు ఇక్కడ కూడా
ఉమ్
ఉమ్మ్
మా దగ్గర అయితే ఇట్లా ఉంటది కదా వినాయకులంతా మాకు ఒక వీధి ఒక వీధి కాదు ఒక మెయిన్ రోడ్ ఉందనమాట ఆడికి పోయినామంటే నిమజ్జనం రోజు అన్ని వినయ కుల్లు అట్ల పోతా ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పోతనే ఉంటాయి పోతనే ఉంటాయి నేనైతే అవును ఎం త బాగుంటాయో మనము వెళ్ళి నడవలేము మనకు కాలు నొప్పులే వస్తాయి లాస్ట్ కి నడిచి నడిచి చూసి చూసి ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా వస్తూనే ఉంటాయి
ఉం
అందుకోసమని ఇంక చూడలేం కాబట్టి అట్లా నిమజ్జనం రోజు పోయి అక్కడ వస్తున్నాం అనుకో ఆ మెయిన్ రోడ్లు ఎక్కడని తెలిసిన వాళ్ళ షాప్ లో పాడు ఉంటే లేదా రోడ్ లో గాని నిలబడుకున్నా అన్ని వినాయకులు పోతనే ఉంటరు ఎంత ముచ్చటగా ఉంటరు ఇంగ చిన్న పిల్లలు కుర్చొని వాళ్ళ ఆనందం చెప్పేకే ఉండదు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారో చిన్న చిన్న పిల్లలు
మామూలుగానే వినాయకుడు చూడ్డానికి ముద్దుగా ఉంటాడు అలాంటిది ఇంకా కొత్త కొత్తగా చేస్తే ఇంకా బాగుంటది చూడ్డాని
మాత్రం చాలా బాదయ్తా పోతుంది వెళ్ళిపోతున్నాడు వినాయకుడు అని వెళ్ళిపో తన్నవ అప్పుడే అనిపిస్తుంది ఇంకా మా ఇంట్లో ఉండొచ్చు కదా ఇంకా కొన్ని రోజులు అని ఎంత బాదేస్తుందో
అవునవును అది కరెక్ట్
ఉమ్
హ్మ్
మా మా అమ్మకైతే వంటలు మరీ ఓలిగలంటా కుడుములు అవంతా రాదుగాని పూర్ణం కజ్జికాయలు జేస్తది వినాయకుడికి
ఆ
చేతిలో ఖాళీ ఉంటది కదా చిన్న విగ్రహాలకి చేతిలో ఖాళీ వస్తది ఎడమ చేతికి అంటే లడ్డు అట్లా లేకోకుండా దాంట్లో పెడతా నేన్‌ఎ త్కొని పోయి ఆ చేతిలో ఒకటీ పూర్ణం కజ్జికాయ్పెడతా కింద మీతాటి పెడతాను అన్ని పప్పు మేమి ఇంట్లో అయితే మామూలుగా పప్పు, అన్నము, రసము ఉల్లగడ్ల పల్యము స్వీట్‌ ఏమన్నా ఇంకా అప్పడాలు వడియాలు హ్మ్ ఇంకా మామూలుగా అయితే ఇవి మ్మ్ మ్ ఏమంటరు తక్కువలో తక్కువగా ఇవి జేసుకుంటారు ఇంకా ఓపిక ఉండేవాళ్ళయితే ఇంకా ఏవైనా కూడా చేయొచ్చు ఓలిగలంట ఇంకా స్వీట్లు రకరకాల స్వీట్లు గానీ
హ్మ్ హ్
అట్లంతా జేస్తారు మేము వినాయకుడిని పెట్ న్నప్పుడు రకరకాల గడ్డి కింద పరుస్తాం మీరు గూడా చేస్తారనుకుం
ఆ గడ్డి అయితే పరచం కానీ మా మా ఇంట్లో అయితే ఒక స్టూ ఆ అదిదే మంటా రు ఒక పీట లాగ పెట్టీ దాని పైన విగ్రహాన్ని పెట్టీ అలంకరిస్తాము. మేమైతే
హ్మ్ ఆ పీట మీద నే అయినా ఎక్కడైనా కానీ మేమ్ ఎట్లా అంటే ఉంటది అది ఏమంటారబ్బా ఆ గడ్డి ఒ కటుంటది
హ్మ్
ఆ అది ఏదో అంటారే దాని పేరు మర్చిపోయా నేను ఏదో గడ్డి ఉంది లేండి గడ్డి ఇంకా రకరకాల ఆకులు ఉంటయ్ ఏంటేంటివో అవన్నీ దేవుడికి ఇ ష్టమైన ఆకులని చెప్తారు అవన్నీ ఆకులన్నీ తీసుకొని కొనుక్కొని యలక్కాయి చెరుక్గడ
అవునవును పండ్లన్నీ పెడతారు కదా దేవుడికి సమర్పిస్తారు అవును
ఆ అవన్నీ బెడ్ తాము అవి కింద అయితే పరుస్తాము డైరెక్ట్ నేల మీదనే పెట్టము సీతాఫలం సీతాఫలము కాయి ఏమంటారు అవి ఆకులు గాని ఇంకా అట్ల రకరకాల ఆకులన్నీ గరిక గరికా ఇలాంటివన్నీ
ఈ గొడుగు పెడతారు కదా ఆ ఎందుకు పెడతార్‌ తెల్సా మీకు
మా సైడ్ గొడుగు పెట్టే ఆచారం ఏం లేదండి కాబట్టి మాకు తెలియదు అది గొడుగు సంగతి మిగతాటివి అయితే నేను చెప్తాను ఆ గాని లేకపోతే వేరే ఏదన్న అవి అయితే నాకు తెలుసు గాని గొడుగు మా దగ్గర ఆచారం లేదు
ఉహు ఉ
ఇంకొకటి మా ఊర్లో టెంకాయలు పండగ అంటారు వినాయక చవితిని ఎందుకంటే టెంకాయల ఆట ఆడతారు టెంకాయలాట అంటే ఏంటో తెలుసా ఒక నుంచి కింద వరకు ఒక ఇప్పుడు మనము కాలేజ్ లో వెళ్తాం కదా కాలేజ్ లో ఒక బ్లాక్ నుంచి ఇంగో బ్లాక్ పోవాలంటే కొంచెం కొండ ఎక్కినట్టు పోవాలగ చూడండి ఆ ఇక్కడ ఇప్పుడు కింద నిలబడుకొని ఉంటారు
ఆ
కిందగ నిలబడుకొని టెంకాయ తీసుకొని ఒకటి అంటే బొచ్చు పీకోకుండా మంచిగా టెంకాయ ఫుల్లుగ నిండుగ ఉంటది ఆ టెంకాయని తీస్ కొని దొరలిస్త ఆ పచ్చ కలర్ లో ఉన్న పర్వాల లేకపోతే ఎండిపోయింది అయిన పర్వాల తీసుకొని దాన్ని దొర్లిస్తారు కింద నుంచి పైకి ఎవర్ ఎంత దూరం పోతే వాళ్ళు గెలిచినట్టు అట్ల అట్ల పోటీ పెట్టుకొని పోతారు అనమాట
ఓ
దాని కోసమే టెంకాయలు పండుగ టెంకాయలు పండగ అంటారు మా ఊరు మా ఊరు సైడ్లలో
ఆహా
వినాయక చౌతిని
ఒకే సరేనండి ఉంటాను మరి
ఉ సరే అండి
ఆ ఆ బాయ్
హు